బావున్నార
హ్మ్ బాన్నామండి మీరు
ఆ మేం బాన్నామండి ఇక్కడ మాకు కరెంట్ పోయిందనమాట సో నైట్ టైం కరెంట్ పోతే చాలా ఇబ పని కదా అండి చల్లగేముంది క్లైమేట్ బట్ కరెంట్ పోయింది
హ్మ్
చల్లగ్ గాలి వస్తుంది బాగుంది క్లైమేట్ నైట్
లైట్స్ పోతే మేల్ కదండి ఇంకా కళ్ళకి బాగా ప్రశ్ శాంతంగా ఉంటది ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు
ఏంటోనండి ఈ కరెంట్ పోతే మాకు బాధేస్తది ఎక్కడంటే ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ లో ఛార్జింగ్ ఉండదనే భయం ఎక్కువ అయితది. కరెంట్ పోయిందనే బాధ కంటే.
పెనారండి అంతా
అంటే ఇంకా అవి లేక లేకపోతే పనులు ఎలా చేసుకోవాలండి మేము వాటితోనే మాకు పని ఉంటది కదా
అందుకు మేము ఇంకా డిపెండ్ అయిపోయాం ఇంకా వా
చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చనా అడిక్ట్ అయిపోయినార అనమాట
అయ్యో చిన్న పిల్లలు చెప్పన అకర్లేదండి చాలా అడిక్ట్ అక్ట్ అయిపోయారు మనం వాళ్ళు ఉన్నా లో మనం అతే అసలు బయట ఆడు కునే వాళ్ళం మనకి ఫోన్ అంటే ఎందు కూడా తెలియదు అసలు అలాంటిది వాళ్ళు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోన్ చూస్తారు యూ ట్యూబ్ వాళ్ళంతట వల్లే ఓపెన్ చేసుకొని చూసుకుంటారు పాస్వర్డ్ ఓపెన్ చేస్తారు అని చేస్తారు ఇప్పుడు వాళ్ళు మన లాప్టాప్ ఇచిన ఇప్పుడు ల్యాప్టాప్ లో కూడా ఓపెన్ చేసేస్తారు వాళ్ళు యూట్యూబ్ ని
అవు
అంత తెలివిగా పోయారు ఇప్పుడు పిల్లలు పిల్లల గురించి చెప్పలేం లేండి అసలు
మనం మనం చూసేదానికి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అంతగా ఉంటాం కాట్టి వాళ్ళకి అవే వ వచ్చేస
అదే ఇంకా వాళ్ళు ఇంకా మనల్ని చూసి వాళ్ళు నేర్చేసుకుంటా అన్నమాట
అంటే మన జీన్స్ ఉంటాయి కదండి ఎక్కడకి పోత చెప్ప
అవునండి అవును
ఇప్పుడు అట్లనే పిల్లలు తయారవుతారు మన జీన్స్ ఇప్పుడు మనం బాగా ఫోన్ లో చుసింటాము
మ్మ్
జనరేన్ బాగు ఫోన్స్ చుస్తారు కాబట్టి పిల్లలు కూడా బాగా ఫోన్స్ చుస్తారు అదే మన జనరేషన్ అంతా ఫోన్ ను చూడలేదు అనుకో పిల్లలు కూడా చూడరు అట్లా
అవునండి అవును
అడిక్టే అయిపోయారు
అడిక్ట్
టె టూ థౌజండ్ ఫిఫ్టీన్ ను చేయవు అంత అంత అంత ముందు ఏం లేదు కానీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పైననే ఈ టెన్ ఇయర్స్ లో చానా చేంజ్ అయిపోంది
అయ్యో చ ఇంక టెన్ ఇయర్స్ అన్నారండి మీరు ఇంకా ఇప్పుడు కరోనా మనకి అయిపోయి ఫోర్ ఇయర్స్ అయిపో త్రీ ఇయర్స్ అయిపోయిందా త్రీ టు ఫోర్ ఇయర్స్ ఈ మధ్యలో కూడా మనకి చాలా చేంజెస్ వచ్చాయన్నమాట
హమ్ లైక్ ఆ చాలా సున్నయి
కరోనాకి ముందు మనం క్కొక్కలా ఉండేది కరోనా తర్వాత ఒకలాగ ఉంది ఇప్పుడు మనకి హమ్ అసలు మనకి సొసైటీ కానివ్వండి కాస్ట్ విషయంలో ఏదన్న కానివ్వండి కరోనా ముందు ఏదన్న కూడ మనం కొనే వాళ్ళం కొనే కొనే కొనడానికన్నా ట్రై చేసే వాళ్ళం ఇప్పుడు కరోనా తర్వాత మొత్తం అన్ని రేట్ డబల్ డబల్ డబల్ డబల్ పెంచేసరికి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏవన్నా కొనాలన్నా కూడా చాలా ఆలోచిస్త స్తార అనమాట ఏవి కొనకుండా మనం ఉన్న దాంట్లో ఆ సర్వేవవుద్ దము ఎందుకు ఊరకనే అన్నట్టు అయిపోతున్నారు ఇంక ఇప్పుడు
అంటే మనం తెలుసుకొని తీసుకు తున్నది దని మీద ఐడియా ఉంటే తీసుకోవచ్చండి లైక్ ఇప్పుడు టీవీ అంటే మన బడ్జెట్ ప్రకారం మన బ్రాండ్ ప్రకారం చూసుకొని తీసుకోవల్ల అట్లా ఏదైన గానీ గాని అన్ని వి అన్ని తెలుసు పోవాలండి టీవీ అంటే ఏది బాగుంట ది టీవీలో బ్రాండ్ల అయితే సోనీ బాగుంటది ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్ లో సామ్సంగ్ బాగుంటది ఐఎఫ్ బేబాం ఉంటది ఇంకా రెఫ్రిజిరేటర్స్ లో ఉంటయి ఎల్ జీగానీ
అవునండి హమ్ హమ్
అన్ని తెలుసుకోవాలండి ఏ కంపెనీ అయితే బెటర్గా ఉంటది అంటే మన మన దేన్న ఏమం దన్ని మన బడ్జెట్ ప్రకారము దాని ఒక లైఫ్ స్పాన్ చూసుకోవాల లోవల్ వస్తుంది మనకి ఏమన్నా మనకి రెండేళ్ళ వచ్చది మేల ఫైవ్ ఇయర్స్ వచ్ చేదిమేలా మనము ఎస్టిమేషన్ అంట అంటే మనం డబ్బులు కర్చ పర్వాలేదు మనకు మంచిగా లైఫ్ రావాలా అంటే అట్ల బెటర్ టు చూజ్ అట్ల
అవునండి అవును హమ్ యా మన నతా చెప్పాలండి ఇంకా మీకు మీకు ఏమనిపిస్తుందండి ఈ సొసైటీలో కా ఇవి ఏమన్నా కూడా బడ్జెట్ అలా పెరగడం కానీ హమ్
బడ్జెట్ పెరగడం అంటే మన మనం మన మన చేతులార మనం పెంచుకుంటునం అండి లైక్ అంతే ఎలా చెప్పాలండి అంటే మనకి ఇ వన్ రూపీకి ఇంతక ముందు ఎంత వాల్యూ ఉండేది ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది వన్ రూ పికి ఆశ చాక్లెట్ ఫోర్ వస్తుండ అప్పుడు వన్ రూపీ కి కె జి బియ్యం ఒస్తాంద్ అప్
అవునండి
సరుకులు ఒక ఫైవ్ రూపీస్ తీసుకొని పోతే సరుకులన్నీ తెచ్చేస్తా అంతే మా నాన్నకాల అంటే మన కాలంలో కాదు మన నాన్న వాళ్ళ కాలంలో ఇప్పుడు ఫై రుప్ రూపీస్ కి ఏం వస్తుంది కనీసం ఫైవ్ స్టార్ చాక్లెట్
అయ్యో ఫైవ్ స్టార్ చాక్లెట్ కూడా సైజ్ తగ్గిపోయింది కదండి ఇ
ఆ అట్లా మన మన మనీకి మనమే వాల్యూ తీసుక్ కొన్నట్టు అయిపోయింది
ఉమ్
ఆ అలా అల అట్లా తీసుకుంటూ తీసుకుంటే ఏమైందంటే దాన్ని తీసుకుంట తీసుకుంటా కాస్త చాలా పెంచుకుంటా పోయినాము ఏది కొనాలన్నా కాస్ట్లీ ఎందుక్ కాస్ట్ అయిపోత్ తంది ప్రింటింగ్ అనారు త అయిపోతంది అమౌంట్ ప్రింట్ టింగ్ అనేది ఎక్కువ అైపోతుంది ప్రింటింగ్ ఎక్కువైన్ ఉం అది ఒక్కటే కాదు సమస్య ప్రింటింగ్ ఎక్కువ అయినా కూడా మనా ఇప్పుడు పొలిటీషియన్స్ వీళ్ళంతా ఉంట్ టర్ ఆయనబదా లైక్ మా అంతా తీసుకని పోతారు పోయి ఎక్కడో ఫారెన్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ మన ఇండియా లాస్ ఎ కదాండి ఉమ్ మన ఇండియాలో పెట్టుబడులు పెట్టి మన ఇండియాలో జేస్త్ తుంది ఏ ట్యాక్స్ల రూపంలో దోచేస్తారు అదే ఫారిన్ లో అయితే ట్యాక్సులు ఉండవు కదా ట్యాక్సులు తక్కువ పడతాయి కదా అట్లానేసి మన ఇండియాలో ట్యాక్స్ తగ్గించాలండి ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ పెరిగిపోయింది ఆ ప్ర క్క దానికి ట్యాక్స్ మనం నిల్చోవాళన్నా ట్యాక్స్ కట్టాల కూర్చోవాలన్నా ట్యాక్స్ కట్టాలి ప్రతి ఒక్క దాని మీద కనీసం వట చాక్లెట్ తీసుకుంటున్నా ఉన్నా దాని మీద కూడా టాక్స్ ప తంది
అవునండి
ఉమ్ అలా అయిపోయింది
దాని వల్ల మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి
ఉమ్ ఉమ్మి ఒక వన్ క్రోర్ బ్యాంక్ లో ఉంద అనుకో మీరు మీకి అన్ని చూపియ్యాలా ఇప్పుడు డబ్బులు ఏ ఇంట్ల నుంచి వచ్చింది ఏం క పా ఎక్కడ నుంచి సంపాదిస్త తన
అ
యొక్క ట్యాక్స్ ఏమి మీరు కట్టినారా లేదా దానికి ట్యాక్స్ అన్ని చెక్ చేస్తారు ఉన్నట్టుండి డబ్బు వచ్చ చానా ఇబ్బందే డబ్ లేకపోయినా ఇబ్బంది ట్యాక్సులు కట్టల్ల అలా ఉంది ఉమ్ ఇంతకు ముందు ఇట్లాంటి రెస్ట్రిక్షన్ ఏం లేకపో కోకునుండ
అవునండి ఉ
ఉమ్ అలా ఇంకేంటండి
ఇంకేం లేదండి చాలా బాగా చెప్పారండి మీకు నాలెడ్జ్ మంచిగా ఉందండి జనరల్ నాలెడ్జ్
ఉమ్ లైక్ ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఏది కొనల్ల ఏది తీసు వాల ఎలా ఉండల్ల ఎలా ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలా ఎంత ఎంతలో ఉంటే మన బడ్జెట్ ఓకే అయితు తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు డబ్బు లేకో కుండా ఇ విపరీతంగా టైమ్ మనం లోన్లు తీసుకొని కట్టినాం అనుకో దాని ఎట్లాగా ఎట్ ఎట్లగా తం చెప్పండి మనకి ఇప్పుడు ఏదైనా తీసు తీసుకున్నాం అనుకో అది యాక్చువల్ గా ఎంతలో దొరుకుతుంది మనకు తక్ తక్కువలో ఎక్కడ దొరుకుతుంది ఎక్కు ఎక్కడ ఉంది లైక్ మాల్ మొన్న వెళ్ళానండి మాల్ కి అక్కడ కనీసం అంటే ఏవి కొన్నా కనీసం టూ థౌజండ్ పైన్నే ఉన్నాయి కనీసం ఆ నైట్ వేర్స్ కానీ నైట్ ప్యాంట్స్ కూడా అట్లా అలా చూస్తే టూ థౌసండ్ పైన ఉన్న అదే బయట బడ్జెట్ లో అయి తే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపల వచ్చేస్తాయి
అదే అక్కడ పెట్టే టూ థౌజ అక్కడ పెట్టే టూ థౌజన్ కి ఇక్కడ మనకు
ఉ మాల్స్ లో పెద్ద స్కామ్ జరుగు జరుగుతుందడి యాక్చువల్గా మాల్స్ అనేవి చాలా కాస్ట్లీ బయట స్టోర్ ఆన్లైన్స్ స్టోర్ లో తీసుకోవడం కన్నా బెటర్ ఇంకోట్ ఉండదు మనం అక్కడ పోయి చూస్తే కనీసం అంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ పైన్నే ఉంటాయి కానీ ఆన్లైన్ లో చూస్తే ఎంత ఉంట ఉంటది దతౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ అట్లా ఉంటది ఊ నేను మొన్న అబ్జర్వ్ చేస్థన్న రీసెంట్ గా మాల్కు వెళ్ళింటే ఏ అల్లప్
అవునండి
ఊ నాకు అర్థం అయిపోయింది ఓహో ఇక్కడ కొని ఇక్కడ తీసుకొనీ దానికి లైఫ్ ఎన్ని రోజులుంటుంది. టాది దాని లైఫ్ ఇన్ని రోజులు పాడైపోతుంది కాదా దానికి ఎందుకుంత ఇన్వెస్ట్ చేయాల ఆ అనేది బడ్జెట్ ప్రకారం బడ్జెట్ అండ్లి చూసుకని పోతా ఉండాల ఎట్లా ఎక్కువ కాలం వాళ్ళెము షేడ్ అయిపోతాయి బట్టలు దానికి ఎందుకు ఎందుకంత బెట్టాల టూ తౌసండ్ త్రీ తౌ థౌసాండ్ ఎట్లా లాస్ట్ సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ వాడము తగ్గుతే వన్ ఇయర్ కన్న ఎక్కువాడము అలాంటప్పుడు అంత కాస్ట్ దాని బదులు రెండు జతలు తీసుకొని బయటికి కలర్ఫుల్ గా ఉంటది మనం చేంజ్ చేసుకుని డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయని మనకి ఫీల్ అయ్యే అట్లుంటది ప్లస్ ఒకటే జత అన్నిసార్లు వేసుకోవడం బెటరా రెండు జతలు ఒక్కోసారి ఒకటి వేసుకో
ఊ
అట్లా అట్లా చూసుకొని మనం ఎక్కువ హై లెవెల్కి పోకుండా ఎక్కువ లో లెవెల్కి పోకు కకుండా మిడిల్ లో ఉండాల
అవునండి అది నిజమే
ఆ
సరేనండి
ఊ సరే అండి బాయ్ హవే గ్రేట్ డే